హలో
హాయ్
హాయి వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
ఏం లేదు మీరేం చేస్తున్నారు
కాలీ ఉన్నా ఎక్కడ ఉన్నరు
నేను ఊర్లో ఉన్నా
అవునా తినలేదు ఇంకా మీరు తిన్నరా
లేదు ఇంకా
అవునా స్పెషల్ ఏంటి ఈరోజు ఉగాది
ఈరోజు ఉగాది స్పెషల్ పచ్చడా ఇంకా బూరెలు చేసా మీరేం చేసి ఎన్రో
మేము కూడా మార్నింగ్ పూజ చేసి తర్వాత ఉగాది పచ్చడి చేస్ దేవునికి నైవేద్యం పెట్టి ఆఫ్టర్నూన్ గారెలు చేసినము తర్వాత వంట చేసి తిన్నము తర్వాత మళ్ళీ బూరెలు బు రెల్ చేస్తున్నాం ఇప్పుడు ఈవినింగ్ ఆ
ఇంకా మరి ఏం చేస్తున్నారు డైలీ
ఏమి లేదు టెంపుల్కి వెళ్ళిండ్రా ఈరోజు
ఆ వెళ్ళి వచ్చినము
ఎవరెవరు ఉన్నారు
నేను పైన ఉన్నా నేను
మే మమ్మి ఏం చేస్తుంది
మా మమ్మీ కింద ఉంది
ఆ
ఇంకా
ఏంకా మా ఏం లేదు ఇక్కడ రోడ్ ఉంది కర్లూర్ రోడ్ రోడ్ చూస్తున్నాం మాట్లాడుతున్నాం
రోడ్ ఏం చూస్తున్నాం రోడ్ మీద పోయే వెహికల్స్ ని చూస్తు
వెహికల్స్ చూస్తున్నా
ఆ ఇంకా ఎవరెవర్ న్నారు మారి హలో వినిపిస్తుందా హలో హలో హలో హలో